హలో
వాయిసు వినబడుతుందా అండి
ఆ వినిపిస్తుందండి బాన్నారా
బాగున్నానండి మీరు బాన్నారా
హ్మ్ బాన్నానండి
ఇంకేం ఏమింటదండి
ఈ మధ్య ఏమన్నా కొత్తగా లైక్ తినని ఫుడ్ ఏమన్నా ట్రై చేసారా మీరు
ఆ అంత భాగ్యం నాకు ఇంకా దక్కలేదండి నేను చాలా ఇష్టం లేని ప్లేస్లోన్నా ఉన్నాను అనమాట ఇక్కడ ఏము ఉండదనమాట సో ఇక్కడ ట్రై చేయడానికి ఏం లేవు అనమాట అయ అయినా కూడా డబ్బులు కూడా లేవండి నా దగ్గర ఏేం నేనాలనా కూడాడ ఇంట్లో ఫుడ్ ఉంది వండుకున్నామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా
ఏమండి బ్రదర్ కాల్ చేస్తున్నారంండి ఇప్పుడు
అవునా
హ్మ్ మీ కాల్ తర్వాత బ్రదర్కి కాల్ చేస్తానండి వెళ్ళినట్టున్నాడు రూమ్కిి
ఓకే
హ్మ్ ఏం చేస్తున్నారండి ఇంకా
ఆ అదే అండి నైలకట్టర్ తో
అవునా
రండి వాయిస్ బ్రేక్ అవుతోంది
హలో